హలో
హలో నమస్కారం
నమస్కారం అండి
మీ ఇప్పుడు ఆ మన ప్రజెంట్ సొసైటీ లో ఉన్న జాబులు ఏ ఐ అనేది రీప్లేస్ చేసిద్ద చేయదా
అంటే పెసిఫిక్గ అంటే చేయొచ్చు కొంచం కొంచెం అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అండి అరే అండి మరీ ఏఐ ని యూస్ చేసుకొని మనం ఇంకా డెవలప్ కావచ్చు ఇంక జాబ్స్ చేయొచ్చు అని నా నా అభిప్రాయం అండి
అంటే మీరు మీ అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు ఏ ఐ తో జాబులేం పోవు కాకపోతే కొన్ని కొన్ని పోతాయి కానీ మొత్తం పోవంటరు అంటే మీరేమనుకుంటున్నారు ఎటువంటి జాబులు పోతాయి అనుకుంటున్నారు
అంటే ఎట్ల చెప్పాలి మీకు ఎటువంటి జ జాబ్స్ అంటే ఇబ్బుడు ఒక మనిషి చేయలేనివి ఉంటాయి గా అండి
అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక డేట ఎంట్రీ ఆపరేటర్ ఉన్నారు
ఆ దాన్ని మనం ఒక టెన్ మినిట్స్ లో అంటే అదొక పది షీట్లు ఉంది అనుకోండి ఒక మా మనిషి టెన్ మినిట్స్ గంట అనుకోండి ఓకే మీ అన్నట్టుగ అద ఒక మే మినిషిని అనుకోంటే ఫైవ్ మినిట్స్ జస్ట్ ఒక వన్ మినిట్ మహా అయితే దానికి
అంటే మీరు అనడం ప్రకారం ఏఐ గ్రేట్ అంటే చిన్న చిన్న జాబులు ఏ అయితే మనిషి అనేది తొందర చేయలేకుండా మిషన్ తొందర చేస్తదొ అటువంటి జాబులు రీప్లేస్ అయిపోతాయి అంటున్న
అదే ఇప్పుడు ఒక ఇప్పుడు ఓ ఓషన్ ఉందండి
ఆ
దాంట్లో షిప్ డ్రైవర్లు అది ఏ తో వర్క్ చేస్తది అండి ఇప్పుడు ఓషన్ ఉందం ఒషన్ లో షిప్స్ నా నడుస్తాయిగా
ఆ అవును
అవి ఏ ఏ తోటి నడుస్తాయా మరి
అంటే ఇప్పుడు షిప్ ఓషన్ లో నడపడం చాల అసాధ్యం నా తెలిసినంత వరకు అయితే
ఆ అది అది కూడ మళ్ళీ ఏ ఐ తోటి
అంటే ఇప్పుడు ఒకళ ఇప్పుడు మామూలుగా ఒక పైలెటు షిప్ నడుపుతున్నాడు
ఆ పైలెటు
పైలెట్ అని అంటే షిప్ నడిపే వాళ్ళని ఏమంటారండి
ఇది
సరే ఆ సరే మనం ప్రస్తుతానీకి పైలెట్ అనుకుందాం
ఆ ఓకే
ఆ షిప్ నడిపే పైలెట్ ఏమైతాడంటే ఇప్పుడు పెద్ద ఫ్లోటింగ్ ఉంది
అనండి
ఆ తుఫాన్ లాగ వస్తుంది పైలెట్ ఏమనుకుంటా ఇప్పుడు ఇంకా వర్షం పడేలాగు ఉంది ఎక్కువ ఆ నేను జాగ్రత్తగ నడపాలి ప్రమాదం జరిగిద్ది లేకపోతే
మ్మ్
అనుకుంటాడు కాకపో అది అతే ఏ అయితే అంటే మనిషికి ఫీలింగ్స్ ఉంటాయి అంటే ఒకళ పోతే ఇంతమంది చనిపోతాం
కని కొంచెం కేర్ఫుల్ గా డ్రైవ్ చేసి కొంచెం అదే ఏఐకి ఏం తెలుస్తు దానికి ఫీలింగ్స్ ఉండవుండి ఏఐకి అసలకి
ఆ అదే అప్పుడు ఒకళ ఏ ఐ నడుపుతుంది అనుకో
అవునండి చెప్పండి
ఏ ఐ అనేది పూర్వ అంటే పాతకు తగ్గ అంటే పాతది అంటే డేటా నించి అక్కడ నుంచి ట్రైన్ అయ్ ఉంటది అంతేనా
ఆ అ అవునండి
ఆ అప్పుడు అదేమనుకుంటది ఆ నేను ఒక్కనే ఉన్నా ఆ పోతది అయితే అయితది లేదంటే లేదు అది ఆ అంతే అందుకు ఆ
ఈది ఏ ఐ గురించి ఏమైనా ఫ్యూచర్స్ ఏందండి
అంటే ఏ ఐ అనేది ప్రతి చోట ఉపయోగించచ్చు అంటే ఇప్పు అంటే ఇప్పుడు చూడు ఇప్పుడు మనం అనుకున్నట్టే షిప్పే అనుకుందాం షిప్ ఏ ఐ పెట్టి టెంపరేచరు లేకుంటే క్లైమే మేటు దాన్ని బట్టి మన పూ మాముూలుగా మనం మాములుగా చూసామనుకోండి ఇప్పుడు ప్రస్ తనకి ఇదే టై లో షీలో ఉన్నాం మనము
అవునండి
పైన స ఆకా స్కై చూస్తునేమో మంచిగనే ఉంది
అవునండి
ఆ ఇ మనం ఏమనుకుంటాం అప్పు చెప్పు
వెదర్ మంచిగుంది కండిషన్ కొంచెం నార్మల్గా వెళ్ళిద్దనుకో
ఆ ఇప్పోకోకోసారి సడన్ గా ముబ్బులొచ్చి ఒక్క క్షణాలలో ముబ్బలు వచ్చి ఫుల్లు వర్షాలు వస్తాయి తెలుసు కదా
అవునండి ఒక్కోసారి క్లైమేట్ ఇస్
అందుకని అప్పుడుకిని అట్ట టైమ్లలో మనం ఏ ఐ ని గిని షిప్ లో ఉంచుకున్నాం అనుకోండి
హ్మ్మ్
అది ముందే డిటెక్ట్ చేసద్దే ఆ ఎక్స్పెక్టెడ్ రైన్ ఫర్ దిస్ టైం అంటే ఈ టైమ్ లో రైన్ పడే అవకాశం ఉంది
అవునండి
ఆ అందుకోసం వర్షం పడే అవకాశం ఉంది అందుకని ముందే ఆ షిప్ డ్రైవర్ ని అలర్ట్ చేసిద్ది ఆ అది నేనన్నాం ఏ ఐ అనేది ప్రతి చోట ఉపయోగించబడిద్ది
అంతేనండి కానీ మరి ఒక అంటే ఇప్పుడు ఒక మనిషి ఫీలింగ్స్ ఎట్లా అర్ధం చేసుకుంటదండి అది అది
అవును ఏఐ కనేది ఏ ఫీలింగ్స్ అనే ఉండవు
ఆ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఫీలింగ్స్ అనేవి ఉండవు హండ్రెడ్ పర్సెంట్ ఉండవు
అదే ఇప్పుడు ఒకళ ఒక ఏ అనా ఒక సోచల్ అంటే ఇప్పుడు ఆ ఆర్మీకి యూజ్ చేస్తే ఏమైనా ప్రాఫిటా లాసా లేకపోతే ఏమైనా డిజాస్టర్ అయిందా
అంటే అది మనం మోడల్ని డిప్లాయ్ చేయడం బట్టి అంటే మోడల్ని ట్రైన్ చేస్తారు కదా ఫస్ట్ ఏఐ మోడల్స్ ని
అవునండి
ఆ దాన్ని బట్టి ఇంకా మనం చెప్పగలం ఇప్పుడు న ఇప్పుడు ఉంది ఏ మోడల్ కి ఆ ఏ ఉదాహరణ కుక్కని తీసుకుందాం
ఆ
ఇప్పుడు కుక్క ఫస్ట్ ఇంటి తెచ్చినప్పుడు మన మనుషులు ఎవరా అని చూస్తుద బాగా
అ అవును అవునండి
ఇప్పుడు మనం మంచి కాకుండా కొత్త వాళ్ళు ఎంటర్ అయితే ఏం చేసి ద్దండీ
అరుస్తుదండి బౌ బౌని
ఆ అరుస్తది కుదుర్తే కరుస్తది
అవునండి
అదే అదే విధంగా మోడల్ని ట్రైన్ చేసేటప్పుడు కూడా మనం అంటే నాకు తెలిసినంత వరకు ఆర్మీలో యూనిఫార్మ్స్ ని
ఉ హలో చెప్పండి అర్థమయితుంది
అంటే నాకు తెలిసినంత వరకు ఆర్మీలోగినయితే యూనిఫామ్
ఆ
ఏ దేశానికైనా యూనిఫార్మ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటు తే కదా
అవునండి
ఆ అదే మన దేశంలో మన కమాండోస్ ఉన్న యూనిఫామ్స్ వాళ్ళు కున్నా అంటే ఎటువంటి ఇంత ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి ఏంటి ఈ కేటగిరీ వాళ్ళు యూనిఫా ఫమ్ అలా రికగ్నైజ్ చేస్తారనుకుంటున్నాను నేనైతే
ఓకే అంటే కొద్దో గొప్ప ఈ యూజయితదండి అని నీ అభిప్రాయ
ఆ రికగ్నైజ్ చేసినప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఎదురుగా శత్రువు వచ్చాడు అనుకోండి
అవునండి
ఆ అదేం డిటెక్ట్ చేసిద్ది ఫస్ట్ యూనిఫామ్ ఎమ్మంట డిటెక్ట్ చేసిద్ది
అదే ఒకళ ఆయన ఈ యూ యూనిఫామ్ లో రాకపోతే అప్పుడేం చేస్తుందండి మరి
అదే అదే ఇప్పుడు వచ్చిన క్వషన్ మనకి ఇప్పుడు వార్ జరుగుతున్నప్పుడు ఏఐ నా తెలిసి రోబోస్ తీసపోతే కరెక్ట్ గా వారు టైం లోనే వాడాలి
సేయండి
ఆ ఇప్పుడు వార్ టైమ్ లో అయితే ఏ సోల్జర్ అయినా యూనిఫామ్ వేసుకోకుండా రాడు
అంటే కొంచెం అంటే వీళ్ళ కా అని వాళ్ళ అనుకుంటారు కండి మన ఆపోనెంట్ అనుకుంటరు కాండి వీళ్ళకి వీళ్ళ దగ్గర అ వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు
ఆహా అంటే మీ మీరేమంటున్నారంటే ఇది యూనిఫామ్ లో రికగ్నైజ్ చేస్తది కాబట్టి మనం సివిల్ డ్రెస్ లో వెళ్దాం లేకపో పోతే ఇదే యూనిఫార్మ్ వేసుకోనీ పోదాం అన్
కానీ వాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళ కంట్రీ వాళ్ళు
ఆ అనుకుంటారు శత్రు దేశాలు
ఉమ్
ఆ అది చూసారా ఇప్పుడు ఇక్కడ ఏఐ ఫెయిల్ అయిపోయింది
అదేగాండి అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో ఇంకా ఏఐని కొంచెం డెవలప్ చేస్తే ఏమైనా ఫీలింగ్స్ కూడా ఏమైనా ఛాన్స్ ఉందా అండి
హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారు ఇప్పుడే చేస్తుంటారు అంటే ఏఐ లో కూడా ఫీలింగ్స్ ని ఇన్సర్ట్ చేయడం
అదే అండి ఫీలింగ్స్ ఇంక వస్తుందంటే ఇంకా అప్పుడు ఇంకా మన వరల్డ్ వచ్చి మన ఇండియా అది మన దేశమే కొంచెం ముందుకెళ్తా ఉంటదండి
ఆ అవును ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఒక ఏఐ ఉంది అంటే ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు పెద్ద ఫైర్ ఉంది ఒకటాట
అవును
ఫైర్ ఉంటే ఒక ఇద్దరు ఇద్దరు ఇరక్కుపోయినారు ఆ ఫైర్ లో అక్కడికి ఏఐ రోబోట్స్ వచ్చాయి
ఆ
ఒకటికోమో దూరంగా ఉంది ఫైరు కానీ ఇరుక్కుపోయాడు
ఆ
ఒకనికి దగ్గరకు వచ్చింది ఫైరు కానీ వా అతను అక్కడే ఇరక్కపోయినాడు ఇప్పుడు నువ్వు ఎవరిని కాపాడతావు ఫస్ట్ పోయి
నేను కొంచెం నాకు దగ్గర ఉన్నవాన్ని కాపాడతాను
ఎందుకంటే దగ్గర ఉన్నోడికి ఎమ్మటె మంటలు అంటుతాయి కాబట్టి మనం దగ్గ దగ్గరున్నోని కాపాడతాం అదే ఏఐ ఏమనుకునిద్ది
ఏమనుకుంటది
వానైనా ఏఐ కి ఫీలింగ్స్ లేవు కదా
అవును ఎవన్నీ కాపాడితే ఏందని ఏఐ అనుకుంటది అవునా
ఆ ఇద్దరు ఉన్నరు నేను ఇద్దరిని కాపాడాలి
ఆ
నా ఇష్టం నేను ఫస్ట్ అతని దగ్గరే పోతనో ఇతని దగ్గర పోతనో అది నా ఇష్టం కదా అనుకుంటది
ఆ అవునండి
ఆ ఇప్పుడు ఒకలు దూరంగా ఉన్న పర్సన్ దగ్గర పోయింది అతన్ని తీసుకొని వచ్చరికి ఇతను కాలిపోయాడు
ఉమ్
ఆ అప్పుడు అక్కడ కూడా ఏఐ ఫెయిలే కదా
అవునండి అంతే అండి
ఆ ఫీలింగ్స్ ని ఎప్పుడైతే మనం ఇంట్రడ్యూస్ చేస్తామో అప్పుడు ఏఐ కొంచెం ఇంకా సక్సెస్ అయ్యే అవకాశాలు చానా ఉన్నయి
అది ఛాన్సెస్ ఏమైనా ఉన్నయా అండి ఇట్లా ఇంకా డెవలప్ చేయడానికి
హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చానా అంటే ఏఐ తో కూడా ఇప్పుడు ఏఐ వల్ల చానా జాబ్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి
అవునండి చాలా మంది బయట ఏ ఐ అని బాగా యూ యూజ్ చేసుకుని కూడా బాగా చేస్తున్నారు జా
ఇంతే తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ ఏ ఐ వచ్చినప్పటి నుంచి సొసైటీ లో జాబులు పో తున్నాయి ప్రెజెంట్
కానీ జాబులు ఇంకా వస్తానయి అని నే అనుకుంటానండి ఇంకా వస్తాయి కూడా అని అనుకుంటున్నా
అంటే ఎటువంటి జాబులు అంటే చిన్న చిన్నవి అంటే ఇప్పుడు ఏ ఐ నాలెడ్జ్ కి నుం అంటే నువ్వే పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు
అవునండి
ఆ అది అంటే ఇప్పుడు ఏ ఐ ఇప్పుడు నువ్వు ఏ ఐ కంపె ఇప్పుడు నీకు పోయినా వాళ్ళు ఏ ఐ నీకాడ నీకు ఏ ఐ యూజ్ చేయడం తెలుసా ఆ ఎంత త వరకు నువ్వు యూజ్ చేయగలుగుతవు నీ కెపాసిటీ ఏంటి ఏ ఐ లో
ఉంటదండి
అని ఖచ్చితంగా చూసుకుంటారు
అంతేగా అన్న పక్క
ప్పుడు ఇప్పుడు చూడండి మీ దగ్గర మీ దగ్గర ఏం స్కిల్ ఉంది చెప్పండి ప్రస్తుతం
నా దగ్గర పైతాన్ ఉందండి ప పైతాన్
పైతాన్ ఉంది అదే ఇప్పుడు ఇంకొక ఇంకొక్కర్ నీ తీసుకుంటే అతని దగ్గర పైతాన్ ఉంది జనరేట్ వ ఐ ఉంది ఏఐ అన్ని న ఆయన అతనికి ఏ ఐ సంబంధించి మొత్తం ఉంది
ఆ అవు అవునండి అవునండి
ఇప్పుడు కాం పెని ఇద్దరు నుంచి ఏది ప్రిఫర్ ఈడికాడ పైతాను ఉంది ఇతని దగ్గర పైతాను ఉంది ఆ ఇతను ఐదు లక్షలకే వస్తాడు ఇతను ఐదు లక్షలకే వస్తాడు
ఆ
ఆ కాకపోతే ఇదిను ఐదు లక్షల ప్యాకేజ్ లోని పైతాన్ వస్త వస్తుంది మనకి ఏఐ కూడా వస్తుంది కదా
అవునండి
అందుకని అడాప్ట్ ఎవరిని చేసుకుంటారు కంపెనీ వాళ్ళు
అంటే నాకు కొంచెం అర్థకాలేదండి కొంచెం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా
అంటే ఇప్పుడు టూ పర్సన్స్ ఉన్నారండి ఇద్దరు పర్సన్లు ఉన్నారు ఇద్దరికి సేమ్ స్కిల్ పైతాన్ లాంగ్వేజ్ పైతాన్ ప్రోగ్రామ్ ఇద్దరికి వచ్చు
అవునండి
దాంతో పాటు ఒక పర్సన్ కి జనరేటివ్ ఏఐ నాలెడ్జ్ ఉంది బాగా
ఓకే అండి ఆ
దా ఇతను ఫైవ్ లాక్స్ ఇతను ఫైవ్ లాక్స్
అవునండి
ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ ఏ ఏ పర్సన్ ని హైర్ చేసుకోవడానికి చూపి
ఆ పైథాన్ ప్లేస్ అది ఇం ఇంకా ఉన్నారు అంటే అది ఏజ్ జెనిటివ్ ఆ పర్సన్ ని